హలో అక్క ఇనిపిస్తుందా
హలో
ఆ చెప్పక్క వినిపిస్తాందా
ఈ వేస్ట్ ఆయి పొపాయింది తుందర కాల్ వేస్ట్ అయిపోయే హలో ఆ నువ్వు ఎత్తింగ్ లేదు కాల్ ఆన్లా పెట్టుకొన్లే నువ్వు యాప్
ఓకే
సరే ఇంకేమి హౌస్ దొరికిందా వేత్
ఉమ్ దొరకలే దొరకలేదు దొరకలేదు
హలో ఆ
ఆ దొరకలేదు హలో
కాదు సీదా ఓ స్కూల్ లో ఓపన్ ముందు వెతికితే ఏడ దొరుకుతది.
మేము టూ మంత్స్ అయింది వెతకబట్టి
ఆ
చాలా రోజలయ్యింది ఎతకబట్టి
ఎట్లా మీకుకెక్కడా ఫ్లాట్ ఉంది కదా ఒక హౌస్ కట్టేసుకోకడదు ఊరికే ఆ ఊర్లాడే
అదే అదే ఆ ప్లాన్ వేస్తానుదా ఈ రోజు మాట్లాడిన్నాం
ఆ
ఈ రోజే మాట్
మీరే ఇల్లు కట్టేసుకుంటే ఒక ఇల్లు సరిపోతది ఏం అంతగా రెంట్ ఫ్లాట్ పెట్టుకొని చేతిలో డబ్బులు పెట్టుకొని ఏం అంతా
మనూరు కాదు కదా
ఏవో రేపొద్దునా ఎప్పుడన్నా వేరే ట్రాన్స్ఫర్ అయిపోతే అప్పుడు హౌస్ అమ్మేసి తీసుకొని అక్కడగో మీరు ఎట్లా మన మన జిల్లాలోనే కట్టుకోవాలి
అదే అదే అదే చూస్తున్నాం ఈ రోజే అదే అంటున్నారు ఇంట్లో ఉమ్ ఏం చేస్తున్నారు హ్యాపీనా మీరు ఆడకి వెళ్ళిపోయినారు కదా ఇకేం లేద నువ్వే చెప్పాల
ఏమి ఈ రోజెం చికెన్ అట్ల ఏం చెయలే
అక్కడికి ఏళ్ళింటి మీ రవి వాళ్ళ ఊరికిల్లిండు రవి ఒళ్ళ ఊరుకెళ్ళింటిమీ
అవునా తినస్తరా ఆడేను పొదున్నా మీ నాన్నకు ఏమన్నా టిఫన్ చేసచ్చుంటివా లేదా
లేదు నీ పొద్దున్నేనే వెళ్ళిపోయినా రాత్రి అన్నం అంతా అట్లే ఉంది రాత్రి అన్నం చేసినాము తినలేదు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళిపోయినాం
ఎప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళపోయినారా మీరు పోయదానికి మీ అత్త టిఫిన్ ఏమైన్నా చేసిందా లేదా
ఇగో పన్నెండు గంటలకు డైరక్ట్ తిన్నాం పన్నెండు గంటకి డైరెక్టే అన్నం
టిఫిన్ ఏం లేదు క కనీసము ఏడన్న టిఫిన్ గట్టిచుకొని పోకూడదా పిల్లలకన్నా
అ
ఆన్ చెయ్ ఇదని తెలీదా నీకి
వీళ్ళు పొద్దున్ననే వచ్చండి పొద్దున్ననే వచ్చేంది ఎడుది రనబట్టినారు రాత్ అప్పట్నించే గందుకే ఆల్ పోతుమే నాన్న కూడా రాలని ఆ పిలిచినాం పొద్దుననే అవుద్ చేయండి ఈడ తిందురు అని చెప్పి పట్టినరు వాళ్ళు చేసింటుందని చెప్పి నేను పోలే ఇంకా చేసిన హలో ఫైన్ ఇదే లాస్ట్
మా అవునా ఊ ప్చ్ ఇంకేమి ఆ హలో
ఉ చెప్పు ఏముంటాయి అబ్బా ఏమి లేదు
అంతేనే బావ ఈ రోజు స్కూటీ కొనల్ అంటుండు కొన్యావా
పోతుమీ అన్ని షోరూం లు క్లోజ్
ఈ రోజు సండే కదా షోరూమ్స్ ఉండవులే
అవునవును అందుకే లేట్ అయ్య ఇప్పుడు ఇందు ఇప్పుడు వచ్ వచ్చింది ఇంటికి ఇంకా అవన్నీ రౌండ్ వేసుకొని బయట్ షాప్ లో ఆఫర్స్ ఉంటే వెళ్తూన్న బట్లు బై వన్ గెట్ టుూ ఫ్రీ అన రిలయన్స్
ఏంటివి
బట్లు
ఎక్కడా
రిలయన్స్ రిలయన్స్ లో బై వన్ గెట్ టూ ఫ్రీ ఉంది బోర్డు పోతు మ్యా స్టాక్ అంతా అయిపోయిందంట ఏం లేదు
ఇ రోజు మీరు ఏటీపి వయంట్ర
నా ఇక్కడే
ఇక్కడ ఊ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నిందా
బై బై వన్ గెట్ టు
బై వన్ గెట్ టూనా మళ ఇది అక్కడ కూడా టు ఇతది
స్టాకు
ఆ ఎపుడు ఈ రోజు ఒక రోజుకి ఐపోనయా
లేదు మొన్న ఫ్రీ డే ఆడ పెట్టింటారు ఫ్రై డే స్టార్ట్ చేస్తరు ఏ వ్యాన్ దో
ఈ సారి మరీ నెక్స్ట్ వీక్ ఏమన్నా ఆ కంటిన్యూ చేస్తారేమో మరి పెడతారేమో చూడు
స్టాక్ ఇంకా లేదక్క అయిపోయింది
ఊ ఇంక
నిలబెడతారు
నాకేమి ఆ.
ఇంకా క్యారేజ్ తీసుకోనీ పోదుమ్ మధ్యానము నాన్న కీ క్యారేజ్ దిసుకుపోతినే. మటను మట మటను.
ఓ మటన్ దిసుకుపోయరా.
ఇది నాన్న కీ నాన్న. ఎట్లైందంటే అ మామ్ లేట్ గా పోయిఉంటే మటన్ అయిపోయింది దే అర కేజీనే దొ. ఇందా మేము అటుకు కుట్కడాము. చికెను ఒక్కే కేజీ తెత్తా నంటే ఒక ఇగ అద్ద కేజీనే ఐతే చాలూ అన్నాడు రా వీడు ఇప్పుడే ఏళ్ళపోతాం అన్నాడు. తింటంది ఇంకా అందుకే. కాని ఇగ మటన్ తింటే మా యఅత్త బాగా తింటుంది కదా అని యే తక్కువ. తినుకోకుండా నాన్నకి తీసుకుపోయిన నక్క హ. అది గూడా కొంచం అయింది కూర మా.
ఆ ఎవుతీసికెల్లినావు.
నాయనికే.
ఆ.
నేను దిన్లేదు నాన్న కీస్తే నానైతే హ ఆ. ఒక పూటయే ఎంత ఉంది తెచ్చినావా ఒక పూటయే ఎంత ఉంటే అంటాడు. ఆహు. నాన్న.
దా పోయి మల్లా పోయింటివా మీ ఊరుకి కా. కాదు ఊరికి పోంటివ్య. హలో. మళ్ళ రిటనూ పోయతప్పుడు ఊరుకి పోయిటివ్య.
ఓ అది ఇచ్చి క్యారీ ఇచ్చేస స్తి ఏ అన్ తోట్లో ఉన్నాన. అన్నాడా పని చేస్తానని రమ్మని పిలిస్తే తోట్లో పని ఉందన్నాడా. అందులో అన్ముడకెళ్లి తీసుకునిబొయినా. మరి నా కెందుకు దేస్తివి కారు. ఇగ అన్నం ఎందుకు తెస్తివి అన్నం ముండే అన్నా మటన్ తింటువ్ అన్న సరిపోయిందా. ఒగ్ టాయానికే గదా సరిపోయింది అంటాడు అ.
తివ
నాకిట్ల ఆవేశం నిందింటే మళ్ళీ ఉమ్. ఎంతియే.
ఓ ఓ ఆ. అట్లేనే మాట్లాడేది నాయిన.
ఆ లేదు మరి నాన్న దిసుకుపోతే త. వోది కోసి రమ్మని పిలుద్దామని తినే తింటేది అసలు ఆడికే రమ్మనుము మటన్ తక్కువ ఉంది మా అత్తకు ఇష్టము. మళ్ళీ పప్పు తక్కువ అయితే మా యత్త ఫీల్ అయితుందని చెప్పి నేను తినలేదు తెలుసా అసలూ ఓ. ఇగ నాన్ రాలేదని చెప్పి నేనే తీసుకోని పోయినా అది కొంచం కట్టుకోనీ పోయినా మళ్ళీ మ అత్త తక్కువ అయితేన. అన్నట్ ఆ పాపం తక్కువ అయ్యిందిలే కూర గూడా కొంచమే దొరికింద. లేట్ గా పోయినాడు మా మామ మేము రామేమో అని కొంచమే దొరికింటే ఆ కొంచమే చేసి నాన్నకీ తి.
ఆ. ఆ అదే గదా.
ఆ ఆ చెప్పలేం గద ఆ.
మరి ఇప్పుడు ఏం జేసుకున్నారు. అవునా ఏం పోయావ్ పోత పోత ఓ బిర్యానీ దిస్కోన్ బోగుడందా.
అయ్ ఎందుకు ఎగుటి పుట్టినాయ్ ఇక్క బయట గుడ్లు ఇంట్లోనే బెట్రాని. ఉహ్ నన్ పట్టు కూర్చో
ఈ టై లో చికెన్ ఎప్పుడు జేతావ్. రెండు బిర్యానీలు అయితే మీకు నలుగుర్
చికెన్ కదతేలే అన్నం బెట్టినాను ఏదన్నా కు ఫ్రై చేసుకుంటా కర్రీ.
ఒబ్బా ఇబ్బుడ్ జేయాలా.
అయిందా టైం ఉ
ఉహ్
సౌజీ ఫోన్ జేస్తాంది ఎందుకో
ఇంగా టూ మినిట్స్ మాట్లాడు
హుమ్మ్ నా ఇంకా ఏం జేస్తాన్నావ్.
ఇంకొక్క కొద్దిసేప్
హుహ్
టెన్ సెకడ్ టెన్ అయిపోన్ టెన్ మినిట్స్. ఇంకా స్కూల్ ఓపెన్ పిల్లలకి అన్ని తెచ్చినాదా బుక్స్ అన్ని.
ఓ ఇంగా ఏంది లే, ఏంది ఆలోచన లే ఇంగా మాకు ఎట్లా చేయలో ఏమో.
యాచింద్ అదైంది. ఇంగా స్కూల్కకి బోవలే పాపం పాపా చిన్న పాప.
అవును మీ పాప హెయరా ఇబ్బుడు.
తినేసనం
అంగన్వాడి గాదు స్కూల్ కే
లాస్ట్ ఇయరే స్కూల్కి గుడ్ లాస్ట్ ఇయరే ఏసనమ్.
అవునా
నో లాస్ట్ ఇయర్ ఏచనం. పోయింది వన్ మంత్.
అవునా ఏమిట్లా బోయింది.
ఇప్పుడు బుక్స్ కూడా తే నర్సరీవి ఓద్దు ఎల్కేజీవీ ఇప్పించ్ నర్సరీ లేకకుండా నర్సి త్రీ మంత్స్ కూర్చోవేటి డైరెక్ట్ ఎలకేజిలక్ ఏసుకోండి సార్ అని జెప్తా. యహు
అవునా సార్
సరే ఇంకేమి
మేము లేవ్
ఒక ఫిఫ్టీ సెకంస్ అట్లా ఫిఫ్టీ అయిపిందా. ఓక్ కిలో
ఇంకా
ఉహు
ఏం జేశనవ్. ఏం జేశనవ్ ఒంట తినేకే
హలో
ఏం జేశనవ్ తినేకి అంటే
హలో
హు తినేకి ఏజెశనవు అని అడిగతే.
కొ కొద్దిసేపు ఇంకా టైమ్ ఇంకొక ఫైవ్ సెకండ్ హలో కేనా
చ బయ్
బయ్
ఓకే ఓకే
అమ్మో
అ
తెస్తాన అక్కడే ఆగు
అ
భయం లేదా